హిలో
హలో
సంజయ్
యే నయ్ సంజయ్
సుప్రియా హలో హలో
ఆ చెప్పురా
ఎలావున్నావురా
బాగున్నా నువ్వు బాగున్నావారా
ఆ బాగున్న తిన్నవా
తిన్నా రా నువ్వు
తిన్న కాలేజెక్కడ
కాలేజ్ ఇక్కడే దగ్గరి పట్ల
అంటే ఏం కోర్స్ దీస్కూన్నావని
ఎంపీసీ
ఆ
ఆ ఏం కర్రీ
కూరేం ఒండలే
ఎందుకూ ఇంకా
ఏం చేయ్యాలే చె ప్పాలే టెన్త్ లో ఎన్ని మార్క్స్ ఒచ్చినైరా
ఫోర్ ఎయిటీ సిక్స్
ఫోర్ ఎయిటీ సిక్స్ ఆ
నీకు
నాకైతే సిక్స్ ఎయిటీ ఫైవ్
ఉండేదె ఆరు వందల మార్క్ కేకథ టెన్ంత్ ల
మా అప్పుడు మార్క్స్ వేరే ఉండే మీ అప్పుడు మారినైగా
య షి
ఆ మూతదియ్
పోదు
మ్
ఆ బాగుందే వాడ్ఎడెన్ద్ర సిక్స్ ఎయిటీ సిక్స్ అంటాండ్ అడు
వాడి ఇష్టం
ఇపట్కు
ఆ
ఆ
కోర్సేం దీస్కుంటావ్
ఎందుల
ఎంపీసీల మెయిన్స్ దీస్కుంటావా ఏదిస్కుంటావ్
జెయీ మీన్స్ క్రాక్ జేద్దామన్ జుత్తాన్న
ఆ మర్ ప్రిప్రేషన్ జేస్తున్నవా
చేస్తున్నా
ఆ
రోజుకి పన్నెండు గంటల్ జదువుతాన
ఆ
నువ్వు
నాదైపేందిగా ఇంటర్ ఇపో బీటెక్ ఎక్కడ్ జేయాలో దెలీదు కోర్స్ ఏం దీస్కోల్లో దెల్వద్ ఈసీఈ అననుకున్నా
ఆ
జేత్తన్నవ్వు
హా
మళ్ళ్ నువ్వు ఎ కాలేజ్ ఎక్కడ ఎంద్ అన్కోలే
అనుకోలే నువ్ జెప్తే జేత్త
ఆ మేన్స్ దిస్కో
మెయిన్స్
ఆ మెయిన్స్
కాలేజ్ జొప్ప రాదె మరి
కాలేజ్ అది ఖమ్మం దీస్కొ ఖమ్మం కేల్లి
ఆ రైట్ ఓకే
ఆ లేదు కాలేజ్లంటే ఖమ్మాన్ లో శ్రీ చైతన్య ఉంది న్యూజాన్ రెసిడెన్స్ ఉన్నాయ్ గా
ఆ
అందులో టాప్ కాలేజ్ జూస్కొన్ అందులో జాయిన్ గా
ఓకే
ఆ
నువ్వెక్కడ బీటెక్
యు బిటేక్ ఐదరబాద్ ఈస్ ఆ ఈసీఈ దీస్కుందామని
ఈసీఈ
ఊ
ఆ
అదే ఎలక్ట్రానిక్స్ గురించి
ఆ
ఇంజనీరింగ్ వాటి గురించ్
ఊ హూ ఉ హు
ఏమ్ మరీ సియల్సి అంటే ఇగ మనకి ఎంసెట్ లో ర్యాంకొచ్చిందాన్ బట్టి రావు రాదది
ఊహూ
ఈసీఇ అంటే ఎమ్మటే ఒత్తది అదీ
ఆహా
అది ఇంకే కాలేజ్ చూసుకోలే నైన్టీన్త్ కి పెట్టాలే
ఆహా వెబ్ ఆప్షన్ల
ఆ వెబ్ ఆప్షన్ లో పెడితే కాలేజీని బట్టి ఉంటది ఫీజులు గిట్లా
హమ్ నైన్టీన్కా డేట్
ఆ నైన్టీన్ కి
ఆ
నైన్టీన్త్కి నైన్టీన్త్కి అది ఉంది ట్వంటీ టూ కేమో సర్టిఫికేట్ సబ్మిషన్ ఉంది ట్వంటీ ఫోర్త్కి ఏమో ఫీజ్ కలెక్షన్ ఉంది ట్వంటీ ఫీ ట్వంటీ సిక్స్ కి ఏమో కాలేజీకి పోయి రావాలే ఆ ఇవన్ని ఉంటయి
అవసరం అంటావా సదువు మరి
సదువుకోవాలిగా ఏదో ఒకట్ ఏదోక జాబ్ ఏదో ఒకట్ చేయాలిగా
ఆహా
ఆ మరి నువ్వు ఏం చేత్తవ్ మరిగా
నేన్ జాబ్ చదువుత
ఆ మరి బైపీసి కూడా తీసు చూడపోయానవ్
బైపీసి అంటే అందుల డయాగ్రామ్స్ అయన్నీ మనకు రావు కోసుడు గీసుడు
ఆ
అంత స్టెస్సు మనకొద్దు ఎంపీసి తీసుకుంటే
సిఇసిలో హెచ్చిసిగా అట్లా చూడపోయినావ్ సిఇసి హెచ్చిసి
ఉ పడవు అయన్ని
ఆ
ఆ అందుకే ఎంపీసి తీసుకున్ బీటెక్ లా చూద్దం సిఎస్సి ఏదో ఒకటి
ఆ
హూ ఏం చేత్తారు అందరు
ఏం చేయట్లే ఇగ తినాలే ఇగ టైం అయితిందిగ
హమ్
ఈ టైం కూడా పదకొండు అయితున్నాలా
ఉమ్
ఇగ తినీ ఎ ఒకటి
మరి కాలేజ్కి ఎప్పుడు బోతవ్
కాలేజీకి పోవాలే సర్టిఫికెట్లు అయితే తెచ్చుకున్నా ఇంటర ఇంటరియి
ఆహా
పోయి మరి తెచ్చుకున్నావా సర్టిఫికెట్లు
మొన్ననేపోయి తెచ్చుకున్నా ఇక్కడే గ కాలేజ్ ఎహె స్కూల్
ఉమ్ ఇచ్చిరా అన్ని
ఆ అన్నిచ్చీరు
ఉమ్ అన్ని దగ్గర పెట్టుకో అన్ని జిరాక్సులు దియించుకోవాల
ఆ లాంగ్ మెమో త్రీ మంత్స్ ఏనా ఫోర్ మంత్స్ అయినాక వొత్తది అంటగా
ఆ వస్తదివస్తది సెప్టెంబర్ లో వస్తది అట్ంది ఇగప్పుడు డి
ఆ
మరి హాలిడేస్ కి వత్తవుగా వినాయకుడికాడికి
కాలేజ్ అయిపోయినాక వినయకుడి దగ్గరికి పక్కా వత్తా
ఆ
ఉమ్
అదే మరి ఒత్తవ రావ అని మళ్ళా అందరం ఒత్తం
అమ్మవో వాళ్ళ అక్కడ నుంచి వత్తారుగా
ఆ
అక్కడ నుంచే కద తేచ్చేది వినాయకుడు
అటు నుంచే
అక్కడేగా పెట్టేది వినాయకుడు అప్పుడు వద్దాం
ఆ
ఆ
ఆదే
నీ పక్కనోడు వాడు అక్కడ అక్కడోడు అందరు వత్తారుగా మూడు రోజుల ముందేగ వచ్చేది లేకపోతే వారం ముందా
మూడు రెండు రోజుల ముందు వస్తాం
నాక్ చెప్పండి అప్పుడు నేనోత్త
ఆ అందర అకే సరి
ఆ మనమే మళ్ళా పోరలు ఉన్నది ఎవ్వరలేడు
ఆ అదే మీ అక్కేం తీసుకున్నది గ్రూపు
మా అక్క ఇంకేం అనుకోలే అది బిఎస్సి నర్సింగ్గా లేపోతే ఫిజియోనా న్యూట్రిషనా అ ఇంకేం అనుకోలే
ఉమ్ ఉమ్ బిస్ బిఎస్సీ అగ్రికల్చర్ చెత్తే అయిపోద్ది గ
చెప్పు మరి నువ్వు
అగ్రికల్చర్ గురించి మంచిగున్నవి చెప్పు మరి
ఆహా
మరి బిఎస్సీ నర్సింగ్ అండి ఖర్చు అయితయి మరి బిటేక్ ఇది అయిపోయి నాలుగు సంవత్సరాలు అయిపోయి తరువాత మళ్ళ ఇగో నీకు అటు ఇటు పది పది పడతాయి పది లక్షలు పదిహేను లక్షలు పడతాయి చదవాల అంటే
ఆహా.
ఆ అగ్రికల్చర్ ఇప్పుడు ఇది చేసుకుంటా ఎందుల్ నో అందుల. అవ్ ఫార్మింగ్ లో చూసుకొని చేయొచ్చు.
ఇప్పుడు బీటెక్ చేసుకుంటేనే మనం ప్ర ర్సనల్ గా చేసుకోవోచ్చు గ జాబ్స్. హుమ్.
ట్ర ఉమ్. ఆ.
ఇప్పుడు జాబ్ చేసుకుంటేనే మనం అన్ని చేయొచ్చుగ.
ఆ చెయ్యొచ్చు.
ఉమ్ నువు జేత్తావా మరి అట్నే.
మరి అంతే ఏదో ఒక అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబులు పడుతా ఉంటాయి గా ఇ రాసుకుంటా ఉండాలి.
ఉహు.
ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ గురించి.
ఇప్పుడు బీటెక్ చేత్తే గవర్నమెంట్ జాబులు పక్కన.
గవర్నమెంట్ జాబ్లు పక్క అని గాదు ఏది చేసినా గవర్మెంట్ జాబ్ రాసుకోవోచ్చు.
ఉహు.
మట్లా. బీటెక్ ఏ తీసుకున డిగ్రీ చేసుకున ఎం గది గానీ గవర్నమెంట్ జాబులు రాయొచ్చు.
ఆ.
గాట్లా.
ఉహు మొన్ననే ఒక ప్రైవేట్ జట్టు గోన్నా.
ఆ వొద్దు.
ఎం కావాలేమో అని.
వొద్దులే అవసరం లె.
ఇక్కడ మన ఇంటనేక అది ఉందిగా పార్కింగ్ చేద్దానికి ఫ్లైట్.
ఆ ఉంది.
మంచిగానె ఉంది గ క్రికెట్ అడట్లేగా ఆడ.
లేదు ఆడట్లే ఇంత ముందు ఆడుండే.
తెంచుదా.
ఆ.
ఇంటిపై నుంచితే సెట్టుగా ఇంగ మళ్ళా కనడానికి ఒక వొంద మంది చాల్ గా.
ఆ సరిపోదురు.
ఏదో కొన్నా వంటగా నువ్వు మొన్ననే బిఎన్డబ్ల్యూ.
ఆ బిఎన్డబ్ల్యూ కొన్న చిన్నదే ఎంతుం.
ను మనక్ గుడా.
ఆ సిత్తా ఇస్తా మనది ఉందిగా సెకండ్లా తీసుకో మరి తీసుకోపో ఫ్రీగా.
య ఫ్రీగా వొద్దులే గాని ఒక యాభై లక్షలు ఇచ్చి తీసుకోపోతా.
ఆ.
ప్చ్ కాల్ కింద ఏంద్ర ఓ పది లక్షలున్నాయ్ రా కుయ్య.
హుమ్.
ఆ ఎంత మరి ఫీజు నిది.
ఆ.
ఫీజ్ ఎంత మరి నిది.
ఫీజా.
ఆ
ఇగ ఎంత సంవత్సరానికి లక్షన్నర పడుతది ఇగ సెమ్ములు గిమ్ములు కలిపి రెండున్నర పడుతుంది సంవత్సరానికి
ఓ నాది ఓ వాడిది ఏమంటాండు అంటే నువ్వు కాబట్టి పది లక్షలు అంటుండు
ఆ
ఆ వొద్దులే టిప్పు ఫీజు అయినది తీసుకొని ఇంకొకని చదివిత్త నేను ఇరవై లక్షలు పెట్టి
ఆ
వాడికి ఇత్త ఇగ, ఏంచేదము?
ఉమ్
పాదము మరి థాయిలాండ్ వొళ్ళు
ఆ
సెప్టెంబర్ లో వత్తాంగా థాయిలాండ్ పోదాం
ఆ సరే మరి బాయ్
బాయ్ మరి
ఆ
అ
ఒరేయ్ వాడు థాయిలాండ్, గిలాండ్ అన్ని అంటుండు.